వినిపిస్తున్నా అండి
ఆ వినిపిస్తుందండి
ఎలా ఉన్నారండి
ఆ నేను బాగున్నాండి మీ మీరు ఎలా ఉన్నండి
హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఎలా ఉన్నారండి
నేను బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారండి
ఆ నేను కూడా బాగున్నానండి
ఆ అండి
ఏంటండి ఈ మూవీ ఏమనా చూస్తున్నారా
ఆ లేదండి ఆ నేను మీకు ఒక విషయం అడగదామని అనుకుంటున్నా అండి మీరు ఎలాంటి డ్రామాస్ చూస్తారండి
అసలు అంటే ఏం డ్రామాస్ అండి అంటే ఏ ఎలాంటి డ్రామాస్ అని అంటే ఏమన్నా చిన్నపిల్లల డ్రామాస్ అవా
ఆ చిన్న పిల్ డ్రామాస్ కాదండి అంటే కొరియన్ డ్రామాస్ చైైనీస్ డమాస్
వావాళ్ళు డ్రామాస్ కూడా తీస్తారా అండి ఏమో అంటే నేను పెద్ద పట్టించుకోనండి డ్రామాస్ అంటే ఏంటో నాకు తెలియదుండి నేను చూడనండి
అవునా అండి అంటే మేబీ మీరు మాట్లాడే మాటల్ని బట్టి మే మేబీ మీరు చూస్తారేమో అన్నట్టు అనిపించిందండి అందుకే అడిగాను నేను మిమ్మల్ని
లేదండి నేను మూవీస్ చూడమంటే చెప్పండి నేను చూస్తాను కానీ నాకు డ్రామాస్ ఏమో అని నాకు తెలిదు నాకు ఆ భాష అర్థం కాదండి అందుకే నేను చూడనండి డ్రామాస్ అవి ఇవి
డ్రామాస్ లో కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇస్తారంట కదండి
అవునండి అవును
సో మీకు ఇంగ్లీష్ కూడా రాదా అండి
ఇంగ్లీష్ వస్తుది కాగానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదండి చూడ్డానికి నాకు నిద్ర వచ్చేస్తుంది అన్నమాట
ఓకే అంటే ఎప్పుడైనా సరే ఒకటి ట్రై చేసింటానే కదా నేను ఎదురు వస్తుంద తెలియడానికి ఏదైనా డ్రామా ట్రై చేసారా అండి మీరు
అవునండి ఒక ట్రై ఒక ట్రై చేశానండి వాట్ నిద్ర వచ్చేసి పడుకుని పోయానండి ఇం ఇంకెప్పుడుూ చూడలేదండి ఇంకా డ్రామా
అవునా ఏడ్రామా అండి
తెలిదండి పేరు పేరు తెలిదండి నాకు
నమస్త పేరు తెలికకుండా డ్రామా చూసారా అండి
అవునండి మా ఫ్రెండ్ ఏదో ఆ అంటే ఆ బాగుంటది మంచి మోటివేషన్
ఓకే మీరు డ్రామాస్ లో కూడా మోటివేషన్ డ్రామా చూస్తారనమాట
అవునండి అవును అంటే ఆ బాగు బాగుంట అండి
ఓకే అండి అంటే మీరు సమాజానికి చాలా అవసరమైన పర్సన్ అండి
అయ్యో ఎందుకండి
అంటే సినిమాస్ లో కూడా డ్రామాస్లో కూడా ఒక మోటివేషనల్ డ్రామా చూస్తారు కదండి ఈ జనరేషన్ లో మీలాంటి పర్సన్స్ చాలా అవసరం అంయి
చూడ్డంలో తప్పేముందండి ఇప్పుడు ఏమైత చెప్పండి
చూడడంలో తప్పులేదండి కానీ మోటివేషన లో చూడ్డం చాలా కరెక్ట్ అండి మోటివేషనల్ డ్రామాస్ చూడ్డం
అవునండి అవును బాగుంటదండి అది మంచి మోటివేషన్ ఇస్తుంది అనమాట లైఫ్ మీద
ఓకే ఆ అయితే సారి ఎప్పుడైనా సరే ఆఫ్ క్యాంపస్ డ్రామా ఒకసారి ట్రై చేయండి మీరు చూడండి ఒకసారి
ఏంటండి ఆఫ్ క్యాంపస్ డ్రామానా మీరి ఇ ఆఫ్ క్యాంపస్ అని చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను కదండి
అ సిీరీస్ అండి
నాకు తెలిదండి
అవునా ఒకసారి మీ ఫ్రెండ్స్ లో
అంటే ఆఫ్ క్యాంపస్ అంటేది నేను మీరు చెప్ ఆఫ్ క్యాంపస్ డ్రామా అంటున్నారా నేను ఆఫ్ క్యాంపస్ ఇ అంటే మామలుగా మనకి జాబ్స్ కానివండి ఆఫ్ క్యాంపస్ అంట కదా నేను అదిే అనుకుంటున్నా మీరు చెప్తుే మీ డ్రామా మెన్షన్ చేసినప్పుడు అంటే హాఫ్ క్యాంపస్ డ్రామా కూడా ఉ పట్టదా అనిపిస్తుంది నాకు ఉందా అండడి డ్రామాది
అని ఆఫ్ క్యాంపస్ అంట అంటే జాబ్స్ పరంగా కాదండి
అవును హడి
అది ఒక సిరీస్ అండి ఒకసారి మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరనా అలాంటి డ్రామాస్ చూసే వాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఒకసారి ఏంటి ఇది అని చెప్పేసి కనుక్కోండి దాని తర్వాత కంటెంట్ ఏంటి కనుక్కొని దాని తర్వాత మీరు చూడ్డం స్టార్ట్ చేయండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటండి
అవునా అండి
నేను కూడా చూడలేదు బట్ మా ఫ్రెండ్స్ చెప్పారు సో అందు
నేనైతే ఒక ఒక డ్రామా చూసానండి అది మంచి మోటివేషన్ ఇస్తుదండి
ఓకే ఆ ఏదండి అది నేమ్ తెలియదు అన్నారు కదా
ఆహా నేం తెలియదండి నాకు
ఓకే అండి అర్థం అయిందండి
ఆ డ్రామా అయితే నాకు నచ్చిందండి నేను ఈ ఆఫ్ క్యాంపస్ ఆ డ్రామాని మీరు చెప్తుంటేనే నాకు పేరు కొత్తగా వినిపిస్తుంది అనమాట అదేంటి అలాంటి డ్రామాస్ కూడా ఉంటాయా అన్నట్ అనిపిస్తుందండి నాకు
ఆ మీరు ఒక ఒకసారి మీ ఫ్రెండ్స్ తో కానీ అలా అడగండి వాళ్ళకి మే బి ఐడియా ఉంటే మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అలాంటి సిరీస్ ఉంటుందా అలాంటి పేరు ఉంటుందా అనేది ఇది మీకు క్లారిటీ వస్తుందండి
అవునండి
అవునండి
మీరు చూసారా అండి
ఆ నేను ఆఫ్ క్యాంపస్ అయితే చూడలేదండి బట్ వేరే డ్రామాస్ చూసానండి నాకు మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది ఆ డ్రామాలో తెలుసండి
అవునులేండి అవును నేను చూసిన నేను చూసిన నేను చూసినది కూడా అలానే ఉంటదండి డాట్ మోటివేషన్ అన్మా ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ మోడ్ వేషన్న్నట్టే ఆ మూవి అదే డ్రామా ఆ ఉండే డ్రామ నేం జ జటి
ఓకే
మీకక్కడ వర్షం పడు
అలా ండి నేను మా రూమ్ లో ఉన్నా అండి పీజీ లో నేను అప్స్టైర్స్ కి వెళ్ళలేదండి సో ఇక్కడైతే
ఈ మాకు ఇక్కడ వర్షం బాగా ఎక్కువ పడుతుందండి అసలు చలం
అవునా అండి వడగల్ల వర్షం ఏమన్నా పడుతుందా అండి
లేదండి ఈ ఏరియాలో అయితే వడగండ్ల వర్షం పడలేదండి వేరే ఏరియాలొ ఓన్లీ వడగండ్ల వర్షం పడింది ఉందండి అక్కడ అసలు ఆ చెప్తుంటారనమాట మా ఫ్రెండ్స్ ఏ అసలు చాలా వర్షం పడింది ఇది మీకు అక్కడ వర్షం లేదా అని చెప్ అనేసి అంటూ ఉంటారు నేను ఏంట అంటే వాళ్ళకి లేదు వర్షం ఏమి ఇక్కడ కొంచెం బెటరే మీక అక్కడతో పోలిస్తే చలి కూడా ఎక్కువ ఉందంట వాళ్ళకి కానీ మాకి ఇక్కడ జస్ట్ ట్ వర్షం పడుతుంది అంతే ఇంకా అండి అ
అవునా వడగల వర్షం పడితే ఇంకా అంతేనండి ఇంకా ఫుల్ చలి అయిపోతుది
అవునండి అవును
ఆ అవునండి
వడగన్ల వర్షం పడితే బయటికి అసలు వెళ్ళలేం రండి అయినా
నిజమే అండి అది కూడా ఇంకేంటండి ఎప్పుడైనా చూసారాండి మీరు
ఏంటండి వడగంల నేను చిన్నగాన్నప్పుడు చూసానండి నేను వడగంల వర్షం
అవునా
ట్యూషన్ ఎగ్గర కొట్టేసి మరి ఇంట్లో ఉంట అండి నేను
ఓకే నైట్ టైమ్స్ మీరు ఫాగ్ అంటే దోమలు కోసం కొడతారు కదండి ఫాగ్ ఆటో వస్తుంది అదే ఎప్పుడైనా గమనించారా అండి మీరు
చూసానండి అది కూడా
నేను దాని వెనకలే పోతుంటానండి
నే నేనైతే వెళ్ళలేదండి మా అమ్మా అరుస్తుంది అనమాట అందుకనేసి ఎప్పుడు వెళ్ళలేదు జస్ట్ చూస్తూ ఉంటారు అనమాట అది వస్తు ఎప్పుడుందంటే పెద్ద ఆనందం అయ్యేదన్నమాట
ఆ అవునండి అంటే మా మమ్మీ కూడా వెళ్లనిచ్చేది కాదు కానీ నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తా స్త ఓ వచ్చి ఆడుకుండేకి వెళ్తాను అని చెప్ప ి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని ఇంకా ఆటో వస్త ఉంది అన్నప్పుడు ఆ ఫాగ్ ఎన్ కలిపోయి ఆటో ఎక్కడ వరకు పోతుందో అక్కడ వరకు వెళ్ళలేదండి అనమాట ఆ ఆడుకుంటా ఆడుకుంటా కానీ ఆ స్మోక్ అనేది మనకి హెల్త్ కి ఇష్యూ ప్రాబ్లం అవుతుందిని నాకు తెలిదుండి అప్పుడు చిన్నప్పుడు ఎవరుు చెప్పలేదు నాకు హలో హలో
దో అని చెప్పేసి అంటూ ఉంటారు ఎందుకంటే దోమ,
అవునండి, ఇంకా మీ వాయిస్ అనేది. వినిపించలేదండి ఇప్పుడు వినిపిస్తుందండి,
ఇప్పుడు వినిపిస్తుందా అండి,
వస్తుందండి,
హు
మీరు కూల్డ్రింక్స్ కోక్స్ అలాంటివి. ఏమన్నా తీసుకుంటారా అండి,
ఆ అండి నేను మ్యాంగో జూస్ ఆగుతానండి బగా,
అవునా కోక్స్ ఉంటాయి కదండడి అలాంటి, ఇ ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దండి. ఎందుకంటే ఓల్డ్ స్టాక్ ఉంటుంది. దాంట్లో ఒక చిన్న చిన్న పురుగులు ఉండే. ఛాన్సెస్ ఉన్నాయండి,
అవును అండి,
ఆ ఎవరైనా తీసుకున్నా. కూడా చ వాళ్ళకి చెప్పండి ఇలా తీసుకోద్దండి అని చెప్పి,
అవునులేండి,
ఆ అండి ఇంకేంటండి,
ఇంకా ఏం లేవండి చేప్పాలి,
మార్నింగ్ మార్నింగ్ కోకనట్ వాట్, తాగి వాకింగ్ చేస్తే ఇంకా హెల్త్, మంచిదంట అండి
అయ్యో నేను రోజే వెళ్తానండి. కోకోనట్ వాటర్ తాగడానికి,
అవునా మీరున్న ప్లేసు, కొకోనట్ ఆ అమ్ముతారా అండి,
ఆ ఎందుకు అమ్మరండి అ, తారు కదా కొంచెం నడవాలి. అంతే మనకి దగ్గరలో ఏవి, ఉండవండి కొంచెం నడిస్తే ఇక్కడ కనిపిస్తే తాగాలి, వాకింగ్ చేసినట్టు అవుతాది కదా. మనకు కూడా మార్నింగ్ టైమ్స్,
అవును అవును నిజమే అండి. కరెక్టే మీలాగా హెల్త్ కాన్షియస్ ఉండే పర్సన్స్. హండ్రెడ్ పర్సెంట్ లో నైటి నైన్ పర్సెంట్ ఎవరుూ ఉండరండి. ఏదో వన్ పర్సెంట్ ఉంటరండి ఇలాంటి హెల్త్ కాన్షియస్ పీపుల్, అఓ అవున అండి,
సరే అండి బాయ్ బాయ్,